సరే
హలో
టెన్ మినిట్స్ ఉండాలి మాక్సిమం అలా కట్ చేస్తావు ఏంటి కాల్ వే,
నేం కట్ చేయలేదే, నేను కట్ చేయలేదు అదే కట్ అయిపోయిందే నువ్వు కట్ చేయకాపోతే,
నేను కట్ చేయలేదు నువ్వు కట్ చేసేవేమో అనుకున్నాను, చందు అయ్య అయ్య బాబోయ్ అది చెప్పింది నేను ఉన్నా అలాగే, ఫోన్ వత్తే కట్ చేసేవంట కదా,
నేను కట్ చేయలేదే ఎహే ఆ నేను ఫోన్ వస్తతే కట్ చేసాను లే మరి అది ఇంపార్టెంట్ కాల్,
హు ఆహా ఎవరమ్మా,
ఎవరో నీకు తెలిసి ఉంటేలే,
కాల్ వేస్ట్ రోజు మాట్లాడతావు కదా,
ఏమోనే అంత మాట్లాడిన, తన్వి తీరదు,
అ సాలు, ఎలాంటి వి మా మాట్లాడావంటే నేను పెట్టేస్తాను బు,
నీతో మాట్లాడిన కూడా తన్వితిరాదు
ఇంకేంటి మరి రే రేపు, పయలండి, దంది బాడే
ఎవరిది మా తమ్ముడూది కూడా ఇంకా ట్వంటీ ఫోర్, ఇరవై నాలుగ,
దాంది ట్వంటీ టూవ
దంది ట్వంటీ ఫోర్
ఆ ఓకే గురుతూ చేయాలి నాకు దా,
నేను గుర్తు చేసాను కదా కాదే కాసేపు మా తమ్ముడుది, దానిది ఇరవై నాలుగు గుర్తుపెట్టుకో సరేనా, రెండు రెండు రెండు కలిపి ఎంతా నాలుగు రెండు నాలుగు ఇరవై నాలుగు అలా గుర్తు ఎట్టుకో,
నాఅంత వరస్ట్ గుందో,
హలో టూ స్క్వేర్ ఫోర్ కదే అలా గుర్తు పెట్టుకో అన్నాను దాన్ని, సరే కానీ మా తమ్ముడి బాడే ఏం, కొనాలా అర్థం కాట్లేదే కొందాం అంటే డబ్బుల్లేవే ఏం పెద్దేదో కొనేసే దాన్లాగా తిను పెద్దేదో కొనేసి వాడికి ఈ కలర్ అంటే ఇష్టంరా అంటే ఆడు పాపం ఏమన్నా కొంటావా బట్లు అన్నాడు వద్దొద్దు అన్నాడు నేను ఏదో కొనేసేదానిలాగా తిన్ చూడు అహా ఏ చెప్పు ఏ కాలేజో చెప్పు చెప్పు బన్ చెప్పంటె నాకు క్లారిటీ వాళ్ళంటే ఇష్టమా అండి నాకేమో ఏం కొనరాదు బెంగారులే
ఆ
ఉమ్ అప్పు చేసుకొని ఏల్దామనుకుంటే అప్పుడు ఎవడ్ ఇస్తలేదు ఇస్తాను ప్రతి సంవత్సరం నా చిన్న నేను చెప్తాను అడిగి ఏదోకటి
ఆ హా
అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడేమో రింగు కొని ఇచ్చాను తర్వాత ఏయో ఒకో కప్పు ఇచ్చాను చిన్నప్పుడు కాదు ఇంటర్లో ఉన్నప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు రింగ్ ఇచ్చాను ఆడు మరీ తర్వాత హైదరాబాద్ లో ఉన్నాడు సరే ఒకసారి అడిగినప్పుడు ఏం ఇవ్వలేదు బర్త్డే విష్ చేసాను అంతే ఉ ఇక్కడ ఉన్నప్పుడు ప్రతీ సారి ఏదోకటిత్తాను మ్ ఇప్పుడు ఏమేమని చెప్పు అలా చెరుగిపోయిని ఇత్తాడు తెలుసా ఆ కప్పు చూడు ఇప్పుడికీఉంది ఆ తర్వాత రింగ్ చూడు అది కూడా ఇప్పుడుకే ఉంది
పాచపట్కోడు విచ్చేస్తుంది జీతం
ఎవరికి ఆడికా అత్తా అని పొడిపిచ్చు కోన ఓయ్ నాకు భయమే బాబు నేన్ అలాంటివి చేయను ఎంబడ పెట్టుకోను నాకు చాలా భయం పట్టుకుంది అదీ కుట్టించుకోనడానికే చాలా భయం నాకు అని కట్టించుకోలేదు నా బిడ్డ అసల్ ఎప్పుడ కుట్టికో
మ్మ్ ఎంత మంది వచ్చారు
ఇద్దరొచ్చారు ఆ తర్వాత ఇంకో ఇద్దరొచ్చారు. ముప్పైటికీ వచ్చారు నాకదేందో అర్థం కాలే ఏ మధ్యలో ఒకడు మాత్రం సింగిల్గా వచ్చా
బానే ఉంది ఇంతకీ నీకు ఎంత ఇత్తానన్నారే
సరేలాత్త
మ్మ్ నాడింగా చెప్పు ఫోన్ ఫోన్ పెట్టేత్తను బ్లాక్మెెయిల్ చేత్తన్నాను అది చెప్పు
చూడలీ మరి
హ్మ్మ్ హ్మ్మ్
ఇంక మంత్ అవ్వలేదు కదా నాకు డౌటే ఇ ఇర్లేక నేనెదవ పని చేసి చనంగా నమ్
మ్మ్ అదేమ
ఆ ఎక్కడ లేని ఓవర్ కాన్ఫిడెన్స్ నాలోనే ఉంటది తెల్సా
అది మా ఆంధరికి తెలుసులే
ఇలాంటా అంతా ఈజీ లే కానీ ఇది మాత్రం కాన్ఫిడెన్స్ గుడ్ గుర్తు పెట్ గుర్తుపెట్టుకో కాన్ఫిడెన్సె
మ్మ్ చూసంలే మెంకూడ
అ
అంతగా ఏంటి మరీ ఆ ఆ ఉఅయిఆయి ఏయ్యో ఈ చెవు ఆ ఇ మా అమ్మయి ఎక్కడ పడేసిందో కవర్ అసలఈ అది ఎక్కడందో కూడా తెలియట్లేదు నాకు
చూడొకసారి మరి
నువ్వు ఎప్పుడొచ్చి తీసుకెళ్త తావ్ నేను నా కవర్ లోనే పెట్టించాను ఏం స్పెషల్ గా ఎట్లేదు నీ బట్ లో అయ్యో అందులోనే ఉన్నాయ్ మ్మ్
మ్మ్
నా మంచం దగ్గర అలా కింద పడేసాను అది ఎక్కడందో కూడా తెలియట్లేదు అవు
ఒకసారి చూస్తా అయి నేను తీసుకెళ్ళిపోత
ఆ కన్న
ఇంకొకటి ఉందది తీసుకొత్తను ఇంకొక ఫైవ్ మినిట్స్ అగు
ఊ గన
ఊ
మొన్న బుడ్డది పక్కింటి బుడ్డది ఫ్రాక్ అట్టు కొచ్చి మొత్తం సూదులన్ని ఇరగ్గొట్టేసింది అది
అవునా మీరా
జయా అది నేనే కుట్టాను నే అసలు అసలు ఎవరికి కుట్టను మామూలుగా ఏంటో మరి పొద్దు పొద్దున్నే వచ్చింది. సర్లే చిన్న పిల్ల అడుగుతుంది ఎందుకులే ఇప్పుడు అసలు ఎంత ముర్ సుఖంగా ఉండకూడదు అనేసి సరే కుడతానని తీస్ ఉన్న పాపానికి ఇది బా పోయే పెద్ద యాతన అయిపోయిందే బాబా మిషన్ అదంతా ఇప్పుకుని ఎంత చేసానో నా
ఈ
ఆ సగం కుట్టిన తర్వాత సగం చేయికి మొత్తం అన్నీ ఇరిగిపోయినియి ఎన్ని పెడితే అన్ని ఇరిగిపోతున్నాయి అసలు ఊడి రావట్లేదు దాని నుంచి దాన్నేమో ఆ ముక్క అట్టికెళ్ళి ఎవరితోన్నా కుట్టించుకోమే అంటే ఎవరూ కుట్టనన్నారుఅక్క అందుకే నీ దగ్గరకి తెచ్చానంటుందది.
ఊహు
ఎవ లేరంట ఇంకెవరు లేరా ఇంకా చేతితో కుట్టేసుకోనా సూత్తో అంటంది
ఇంకా
ఒసేయ్ అయ్యో ఆగు వీంది
డ్రెస్ మెటీరియల్ అన్నాన్ కదా
హ్మ్
డ్రెస్ మెటీరియల్ మా యమ్మ మా ఇంటి పక్కన ఒక అక్క ఉంటదే ఆ అల్లింట్లో బట్టలు మాత్రమే కుట్టుకుంటది బయటియి కుట్టరు. అయితే మాయమ్మ అందంట ఇలాగని కుడతాను అన్నదంట ఆ యక్క కాపోతే లైనింగ్ మరి తీస్
మ్మ్ ఏంతయిన మ్యాప్
హ అదే కాల్ నేను ఇయర్ ఫోన్స్ లొ మాట్లాడ హిందు దాంతో మాట్లాడ కూడార్మస్ లో మాట్లాడ అప్పుడు ఇయర్ ఫోన్స్ తీసేసి మాట్లాడ
ఏమో మరి దానికి నచ్చదేమో దానికి నచ్చదేమో ఉమ్
హమ్ అది
అమ్ ఇంతకి హౌస్ లోన్ పెట్టారా వాడ ఏమన్నా తీశాడా
హౌస్ లోన్ గట్ట పెట్టాం మనం డైరెక్ట్ క్యాష్
హుమ్ మా బల్సినోళ్ళే మీ రా క్యాష్ ఎట్టి కట్టేద్దండ
అ మా ఇకేం తప్పందే మన దగ్గర తప్ప
ఉమ్ ఆ అయిన నిజమే కదా మీ తాత ఉన్నాడు ఆ
మా తాతాకి హెల్త్ బాలేదే పాపం రంపట్టేసి కాదు వారం రోజుల నుంచి రంపట్టేసి వదతలేదు మా తాత
ఆవిరి పట్టించు ఆవిరి
ఇస్త నాగు ఉమ్
ననేనా నన్నే నా ఆగాన్నావు
అస్ సర్ ఒక టూ మినిట్స్ సర్ వాచేస్తా హలో
పెద్ద బిజి జీవపడుతున్నా పెద్ద పని చేసేస్తుంది
ఏ కాదేహే వాళ్ళకి ఇంటర్వ్యూ అయిపోయింది వాళ్ళ బయటికి వెళ్లిపోయారు అందుకే మళ్ళీ సరే మమ్మయ్య ఫైవ్ నైనంటి
ఉమ్ ఎన్నింటి ఎల్ల ఎన్నిటికి వత్నావ్ డైలి లే
పొద్దున్నే అక్కడ తొమ్మిదింటికి బయల దేరుతున్నాను అదే పావు తక్కువ తొమ్మిదిమి అ టైమ్ లో బయలు దేరుతానాను ఇక్కడికి వచ్చేటప్పుడుకి పది పదింపావు అవుత సాయంత్రం ఐదుంటికి వదిలే ఇక్కడ ఇంటికెళ్ళేటప్పుడు ఆరు ఆరున్నర అవుతుంది
హ్మ్ హు పర్లేదు లే బానే ఉన్నాయి టైమింగ్స్
తు కో జా నై కో
ఇగో ఆయన అసలు రాడులే అన్న తాలద ఏంటో రాత్రికళ రాత్రికళ రిలయన్స్ దాంట్లో అడు చెప్పాడు కదా అందులో జాయిన్ అవ్వమని అందులో వెళ్ళి జాయిన్ అయినట్టు ఎవరో ఒక ముసలతను నా పక్క క్కను కూర్చుని ఏవో చెప్తున్నట్టు ఇదే వచ్చింది పొద్దున గల
అయ్యాయో చాల దొరణం
ఏ ఏంటి ఎంత వెరైటీగా వచ్చింది అనుకున్నాను
మ్మ్
అదే అరు ఆ రోజాలు చూసిన దానికి వెళ్ళన్నాన్ననని ఇప్పుడు మాట్లాడత తలేదు నడింగా ఆ అదే ఎళ్ళొచ్చుకదా ఉంటుంది ఆవిడి గార్ ఎల్లదు గాని నేను మాట తో ఇవాలంటాలంటా టీ కి
ఎవరా అవుడగారు
ఎవరు చూసారని చెప్పాను నల్ల జార్ లో రిలయన్స్ లో వేకెన్సీ ఉందని ఎవరు చూసారని చెప్పాను నీకు
నాకు అసలు రే రిలయన్స్ లో వెకెన్ చెప్పలే
చచ్చిపోతా డైలీ సర్వీస్ చెయ్యాలంటే అక్కడ ఉందా అని చెప్పారు అని చెప్పలేదా నీకు ఎక్సెల్ రావాలంట మరే వెళ్ళిపోచ్చ కదా అన్నావు కదా డైలీ సర్వీ అజే అన్నావు కదా మే వెళ్ళొ వస్తలేదా నేను తనకిళ్లిస్తాలేదు అన్నావు నువ్కువు
అన నిజమే నీ
వచ్చి అమ్మ ఎందుక నీ చెప్పడం వేస్తే
కా ది యా ఏమైంది ఇప్పుడు ఎవ చెప్ప చెప్పారు నీకు ఆ పోస్ట్ గురించి
ఆడు చెప్పాడు
ఊ
ఇప్పుడు అలా అక్క ఫోన్ చేసి అడిగింది ఏ వెళ్ళొచ్చు కదా వెళ్ళొచ్చు కదా అంటుంది అది మాకు అం అలాంటింటికి వెళ్దు కాని మేము వెళ్ళిపోతాం ఏ ఏ ఎవరే బావ నువ్వు అసలా
అంటక
ఆ ఆవు
ఇలకి
ఆ అంతే
తెల్ల బందే తెల్లగా చెత్త నెన్ మళ్ళీ చేత్తను ఆగు చ మంగల్ జాత్ర
ఆ సరే వా